హలో
కాదు నువ్వు పొద్దుగాల పోద్ నువ్వు రోజు నన్ను అవుడు కొట్టవని చెప్తాడవ్ నాక్ తీరిట్ బస్ టైం అయితాంది
అక్కడ బస్ బస్ బస్టాండ్ లోకి పోయినా ఓటు
బస్ స్టాండ్ లో పోయినా కదా నాకు ఇంకా ఫోన్ ఏడ దొరకాల మరి
ఊరికి గంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటావ్ ఫోన్ దొరకదానే
ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లు చేసుకో ఉంచుకోద్దా
వాళ్ళకి ఆరోగ్యశ్రీ యాప్ ఎందుకు
ఆ డైరెక్ట్ లాగిన్ నెట్ అయితారు
నీకు ఉందిగదా రవిజ యాప్
నాక్ కుంట నాఫోన్ లా ఇన్స్టాల్ చేయొద్దానే
ఫ్రంట్ కెమెరా పంజేతది కదనే ఫ్రంట్ కెమెరా బ్యాక్
ఫ్రె ఫ్రెంటె పని చేతది బ్యాగ్ పని చేయదు లేకపోతే ఇంతకోసం నాక్ ఎందుకు బ్యాగ్ రాదు బ్యాగ్ తీసుకోదు డైరెక్ట్ ఫ్రెంట్
ఫ్రంటే ఓపెన్ అయినప్పుడు వాళ్ళ ఫోను నీ ఇంగ అని ఫోన్ కేదిరుంగ బెట్కో
కాదు కాని అట్ట కాదు కానీ మా అబ్బు మా పోతుంది కాని కాదు ఓపెన్ చేసినా
ఆ
పొద్దుండ రాంగానే నే నిన్ను కొడుత్ తన ను ఏం జెత్తవో నాకు తెల్వదు కరక్ట్ నేను మీ
ఆ సరే ఓకే కొట్కుంట ఏ గుర్తుకుమాఉర్ బాగుంటది లేగాని నేను వేరే ఇష్యూ మీద మాట్లాడుకుంటా వస్తూధర్ మాట్లాడుకుంటా పుస పెళ్ళి పోయే దాకా చేద్దాంలే అనుకున్న కథ ఎ నేను మాట్లాడకుంటా మాట్లాడకుంటా పోయినా ఇక మాకు ముందు మా సీట్లన్నీ ఎవరో కబ్జ చేసిండ్రు మొత్తం లాస్ట్ పోయి కూసున్నాం మేమందరం ఫ్రంట్ కూర్చుంటళ్ళ మొత్తం లాస్ట్ పోయినాగా
అట్లయింది
ఈ అంద ఉండి ఉండి ది యా టైకి ఆరాడం ఆరాటం చేస్తా ఉంటది అన్
పోలే అంతే కదే
ఆరాటం ఆరాటం చేత్త ఉంటిగా ఆహ్ టైమ్ కి ఎవల్ ఉండరు ఈ రవుండా పోతారో అసార్ ట్రైన్. టైమ్ ఎంతో జెప్పి ఆ సారు ఒతాడు కతం ఈడ్న అక్కడ ఎవ్వళు ఉండరు ఆ పిల్ల ఝాన్సీ ఫోన్ లో చేద్దాం అంటే ఆ ఫోన్ అస్సలే ఓపెన్ అయితలేదు సైదులంకులు వచ్చిన టైమ్ కి
అవును
గా అంకుల్ బాత్రూమ్ పోతే ఓపెన్ జెసి కి కిటికి బయట పెడితే సిగ్నల్ సిగ్నల్ తీస్కుంటాంది లొకేషన్ తీస్కు. ఆ రూమ్ల సలి అయితలేదు ఎన్నిసార్లు ఏ గొట్నిన గొట్నిన ఎంత అసల అయితది అబ్ర.
హ్మ్ అక్కడ అవ్వదు ఆడ అస్సలు సిగ్నల్ ఉండదు పడ గాదు బయట్కొత్తేనే మళ్ళా ఏం గాదు సైదల్ అంకుల్ బి సెబ సెల్ ఇయ్యవ ఒకసారి ఇయ్యట్లెద అవుట్ జెత్తనంటే. ఆహ్మ్ ఇత్తడట్లే ఎం ఉండవ హ్మ్ ఆ ఇత్తడట్లే ఎం ఉండవ్ ఎపుడన్న ఆహ్ కపోతే లాకే దెల్వదు దండి మంహెడెనహ్ కొ ఉండె
నిన్ననే చెప్పి రేపన్న ఎళ్ళుండన్నపోయిర్. రవలె పోయి ఒత్తె అయిపోతుదును
కాలేజ్
కాలేజు పోయి వద్దాం రేపూ ఎళ్ళిండి శ్రీరామనవమి ఆ రోజు కేజిలు బొ చెలు ఎట్ల ఉన్నాయ్ రేపు ఊరోళ్ళు వత్తరంట నాయనమ్మ రాదంట వత్తె ఇకడికె వత్తడు ఆహ్ ఆమే ఖమ్మం పోత్ ంది వాళ్ళని కోసార్ ంటంది మాకొ అల్లుచ్చేబట్టి కేసులు తక్కువైతాన్నాయ్
అవును
పతెగరేయ్యు ఈ వీల్ వీళ్ళకేసిల్లు ఫిష్లో ఏసీలంట అసలు నరలు దొరకవణుకున్న మేము
ఎవలెవల్కి
ఈ ఈహెచ్ఎస్ కి
ఆహా నయ్యమే
నరాలు దొరకవనుకున్నా ఈయనకి రాయేశ్వరాకు దొరికిన దొరకలేదంట ఫరంక్యాతెద్దామంటే ఇప్పటి దాకా మెడకే ఉన్నది కద్ దా మెడకి ఉండి మళ్ళ ఫార్మ్ క్యాతేతె అదిే హార్ట్ కేఫెక్ ట్టుబడిడేత్తయ్యే ఛాన్సెస్ ఉంటాయంట
అబ్బో
అందుకనే ఫిమిరల్ వేపించుకొన్ చెప్ ఏపిచ్చుకొని ఒక రెండు మూడు డయాలసిస్ లయిపోయ్న్ క ఇంతలోపు ఆ రంధ్రం మొ త్తం బూడిపోయిద్ధి ఆప్పుడు ఫన్ క్యాతే తనకి లోపల నుంచి నర ఇట్లా హార్ట్ కనెక్ట్ చేసి ఇట్లా బయటికి కుట్టేసి పెడుతరు అయినా వీళ్లు ఫన్ క్యాతేపిచుకున్నారు ఏపిచుకున్న ఆరు నెల్ సంవత్సరం దాకా ఉంచుకొవచ్చులే కనీ ఆ ఆత్రం ఆత్రం చేసుకుంటా పోయి స్ట్లోపిచ్ కు మరే
ఓషిని
ఇయాల యాసిడ్ అస్సల్ తీసుకోలేదు
ఇగ అ
కాదు ఇన్ని ఆరు నెలల కాంచి కలుతన్నా గాని అస్సలు కాన్సంట్రేషన్ అస్సలు తీసుకోవట్లేదు
ఏది తీసుకుంటలేదు
స్ట్ మిషన్ తీసుకోవట్లేదు మిగిలిన మూడు తీసుకుం న్నా కాని ఏమో నీళ్లు ఎక్కువ కలిపిన నేను నీ నేను నీళ్లు క్కువ కలుపుతే మరి మిగిలిన మిషిన్ ఇంకో మిషిన్ ఎట్ట తీసుకున్నది ఈ ఫస్ట్ మిషిన్ కి మళ్ల ఏమై పోయిందో
కావచ్చు ఏదన్న రిపేర్ వచ్చిందో ఏమో
కాన్సంట్రేషన్ దానికి దీని కొంచెం ఎక్కువ సెట్ చేసి పెట్టిళ్ళు
అర్రే
ఫార్టీ లీటర్స్ అవి వైట్ కార్టర్ మంచిగా ఉండవు లే గనీ మిగిలినయి మంచి గే ఉంటాయి ఇ ఎస్ ఆర్ బై గర్బ్ లయి యాబై లీటర్లయి ఏమన్నా కాదు అంత అంత ఖరాబ్ అయినందు కేమన్నా తిడుతవేమో అనుకున్నా
అహా ఇంకోసారి కొంచెం ఎక్కువ కలిపి పెట్టు అది తీసుకుంటదో సూడు
దీ
ఇంకోసారి కొంచెం ఎక్కువ కలిపి పెట్టు అంటున్న అట్లా తీసుకుంటదో సూడు మిషిన్ అంటాన్న
ఇగదాయి మొత్తం పక్కకు నిం పెట్టి మధ్యలో ఫ్రిజ్ మిషిన్ లకి పెట్టి అచ్చి వాళ్ల కు రెండు ఇ ఎస్ ఆర్ బై గర్బ్ కలపాలి ఇగ అయినా కంజంషన్ ఎంత తీసుకున్న అంతే మి అడగరు ఇది యాసిడ్ బై గర్బ్ అడగరు తక్కువ
అట్ల నా
మ్ ఎందుకన్నా మళ్ళ సెట్ చేసి పెట్టేది నేనే కదా
మ్ హూ
ఇది ఇల్లా అళ్ళ పోసి అళ్ళది ఇళ్ళ పోసి ఎంతున్న పారపోయమనేది వరుణ్ సార్ అప్పుడు
అ
కానీ అప్పుడు కంజంషన్ మస్తు తీసుకున్నది మరి
ఆ అప్పుడు కొత్త మిషిన్లు కదా మరి
హ కాదు హర్ష సార్ చెప్పేది ఈ రోజు ఇచ్చింది యాసిడ్ ఏమో సెవెన్ డేస్ వరకు ఓపెన్ చేసింటే సెవెన్ డేస్ వరకు క్యాబ్స్ పెట్టుంటే త్రీ మంత్స్ వరకు వన్ త్రీ మంత్స్ వరకు పెట్టవచ్చు అంట
మరి ఇంకేంది మరి
మరి ఎన్ని డబ్బాలు ఉన్నాయి మొత్తం ఏడు డబ్బాలు ఉన్నాయి అల్లా ఇప్పుడు రోజు తప్పించి రోజు అవుతుంది అన్ని ఫిల్ చేసి మూతలు పెట్టొచ్చు చెత
ఆ
ఆ ఈ మూడుంటాయో ఆరుంటాయో ఐదుంటాయో అంటే కానీ కాదే వర్కు మంచి చ్చే రావాలంటే
ఆ
ఇ వరుణ్ సార్ దగ్గరే వస్తాది
అంతేనా
పర్ఫెక్ట్ ఎవ్వరే ఎవరు ఎంతయినా కూడా ఎమ్మాయి అలర్జ ఎ ఎమ్మట ఎమ్మడ చెత్తడు
మ్మ్ చూడాలే ఎక్కడ చెప్తాండ వరుణ సార్ మరి
ఏమోండి ప్రిపరేషన్ కనపడతలేగా తీసేసినట్టున్నారు
అయ్య పాపం
రమణ గడికోసారి కేకలా కొట్టి చూత్తండు ఆబారం లేరు ఆ క ఏ మళ ఆ రోజు ఈవెన్ రోజు లేట్ చేయలేదా గౌరవశారు వాళ్ళందరూ వచ్చి ఎట్లుంటుంది
మ్మ్ ఓకే లేట్ గట్ లేట్ చేసి లేట్ అయినందుకు తీసేస్తారా క్రికెట్ పోయిండు అన్న విషయం వాళ్ళకు తెల్వదు
తెల్వద రవణి
ఆ మరి మ్మ్ అట్లా చెప్పొద్దు కదా
అట్లా చెప్పదు ఆయన బల పడతలేడిలే
ఆ పడకుంటే అట్లా ఆ ప పోట మీద కొడతారా
మ్మ్ పొట్ట మీద కొడతారుంటే మళ్ళ ఆడవైనా కూడా జీతం పెంచితేని వస్తా అని చెప్పి అన్నారు మాణిక్ సార్ ఫోన్ చేసి పొమ్మ లైబ్రరీ పో అంటే ఇ ఇక్కడ కొతే ఇప్పుడు ఇంచార్జ్ ఎవరు ఉన్నారు అప్పుడు ఇంచార్జ్ ఇంచార్జ్ అని ఎగిరే ఈడీకి వచ్చినంకా ఇప్పుడ ఇన్ ఛార్జ్ ఎవరు వాళ్ళ కింద నేను చెత్త అని చెప్పి ఆ మొత్తానికి ఫార ఫైవ్ డేస్ బంద్ చేసింటే తీసేత్తారంట అటెండెన్స్ లేకపోతే కంపెనీ రూల్స్ దు ఏ బాలకుడేన్న హెచ్ ఆర్ ఫోన్ చేశారు ఏదంటే అటెండెన్స్ నుంచి లేదు ఏదంటే
ఆ
మీరు మా అబ్బాయి ది పోదు అన్నారట
వొశ్ని
అశోకన్న తో మా ఫోన్ చేసిండంట అదే మాట్లాడి కొత్త వత్త అన్నది ఏమైంది రాంటే ఏమో రచుగా అప్పుడు పోయినప్పు న ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నను ఎందుకు అతే ఫోన్ ఉండలతో చేసి మాట్లాడే ఎక్కువ
హ్మ్ హు పోయిన తోటి ఏం మాట్లాడతాం కానీ మనకేం అవసరం కానీ అంత అవసరం ఏం లేదు
బద్రాచలం మస్తు డెకరేషన్ చేసిళ్ళు గా రపయి చేయా మ్మ్ చెెండరు
ఒక హో టెంపుల్న్నా సీల ఉమె కదా
ఆ కళ్యాణనికి ముస్తాబు అయినా చి త రావయ్యా స్టేటస్ పెట్టి
ఒక పేరు మన మీ డ్యాన్సర్స్ ఒళ్లంతా
డయాలసిస్ ఆ వమ్మ ఎందుకమ్మా కారు ఉన్నది పోదం అంట నాస
ఉ
మావయ్య వచ్చిండా ఇప్పుడే పోయిన ఇంత సేపు
ఇంతసేపు ఇంట్లనే పడుకున్నాడు
ఎప్పుడూవోతాయి అంట
ఇప్పుడు
నవ్వు దావా కీబోడ్ గోళ్లు మల్ళ నలభై ఐదు వేలు పోయింది ఐదు పెరిగింది
లక్ష నలభై ఐదు వేలక్ పోయిందా
ఆ ఎళ నిన్న దన్న వచ్చినాయి లచ్చ రూపాయిలు నా చేతికి
ఉ మరదే మరి ఎంత పోతేందుకే మన దగ్గర పైసలు లేనప్పుడు అది లక్షపోయినా రెం లక్ష చలు పోయిన మనకు అవసరం లేని విషయం అది
ఉ
నిద్ర డబ్బున్నే ఓటున్నటుందిగా నాకైతే నైట్ టు అస్సలు పట్టలేన్దుకు
ఎందుకు నేను మంచి నిద్రమైన పొద్దున సోయి లేకుండా అట్లే పడుకున్న సర లే ఉండు
ఉ